హలో
హలో
ఆ సిస్టర్ వినిపిస్తుందా
వినిపిస్తుంద అండి
ఆ వి వినిపిస్తుంది ఆ ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే ఇప్ ఇప్పుడు బా వినిపిస్తుంది ఏంటి డిన్నర్ అయిందా
ఆ తిన్నాను సిస్టర్ తినేసి పడుకోనున్న అన్నమాట
అర్లిగా పడుకుంటారా
ఇంకో ఎర్లీ మార్నింగ్ లేయ్యాలి కదా పిల్లలకి సెవెన్ థర్టీకి అంతా స్కూలు. హ్మ్మ్ సో వాళ్ళు ఇంకా పడుకోలేదు పడుకున్నారు ఇంకా నిద్రపోలేదు
హ్మ్మ్
పెట్టడానికి చిన్న పిల్లలన్నా నిద్రపించొచ్చు గాని వీళ్ళు అటు ఇటు టు కాకుండా ఉండే పిల్లలు కదా తల ప్రాణం
హ్మ్మ్
హ్మ్మ్
ఆ అయింది మాకు బోజనమే డిన్నర్ అయింది
బ్రేక్ఫాస్ట్ చేసాము ఇవాళ
హలో మాది ఆ రైస్ ఏ రైస్ లేకపోతే చపాతి ఉంటది
ఆ
ఈ రోజు రైజు మార్నింగ్ చేసిందే పప్పు పప్పు కూర, పప్పునూ
అవునవును
తర్వాత
ఈ సమ్మర్ లో ఆ ఈ సమ్మర్ లో మీరూ ఇంట్లో పడుకుంటారా బయట పడుకుంటారా వస్తే.
ఆ ఏంటండి.
సమ్మర్ లో ఇంట్లో పడుకుంటారా బయట పడుకుంటారా అంటున్నం. మిద్ది మీద గానీ.
ఆహా లేదండి. మిద్ద మీద పడుకోనండి ఇంట్లో నేను.
ఆహా ఓకే
ఆ అంటే ఆ అపార్ట్మెంట్స్ ఆ అది ఇండిపెండెంట్ హౌస్ అయితే అలాగా. అయినా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరూ పడుకుంటలేదండి. మాకు ఇప్పుడు మా ప్రాంతంలో ఎటు కూడా ఏరియాలో ఎక్కడా నేన్ చిన్నప్పుడు బయట పడుకునే వాడ్
ఆహా ఆ మా కొంచం వరండా ప్లేస్ వస్తుందీ వరండాలో పడుకుంటాం అం
ఊ ఊ బాగుంటుంది. మేము చిన్నప్పుడైతే బయటే చాలు ఏసుకుని పడుకునే వాళ్ళం సం సమ్మర్లోనూ ఎంత బాగుం . అప్పుడు ఇన్ని దోమలు కూడా ఉండేయి కాదూ
అవునూ అంత దోమలు ఉండేవి కాదు కదా అప్పుడు.
ఆ మొక్కలు ఉన్నా సరే. అది అక్కడ మొక్కలా ఉండే మొక్కలు ఉండేవి అయినా కూడా అక్కడే మధ్య మధ్యలో అక్కడ మంచాలు ఏసుకుని పడుకునే వాళ్ళం. అంతేం దోమలు కుట్టేవి కాదు కొంచెం కప్పుకొని పడుకుంటే చక్కగా చల్ల గాలి. హాయిగా ఉండేది.
అవునవును.
ఇప్పుడు ఇంకెక్కడా ఇంలల్లోనే.
ఇక్కడ అన్నీ ఏసీలు వచ్చేసినాయి కదా.
ఆ అంతే అదే ఆర్టిఫిషియల్ ఎయిర్ కదా నన్యాచురల్ గాదు కదా.
మేమైతే ఏసీ లేదు కాని మాకు కూ ఇంకా బయటా వరండా వరండా ఉందీ. వరండా లో మం చం ఏసుకొనీ మా అత్తయ్య మా మామయ్య పడుకుంటారు. మేము కింద సాప ఏసుకొనీ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటాం అనమాట. అప్పుడు మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని మేమైతే చిన్న చిన్నప్పుడున్నానా ఇలా పడుకునే వాళ్ళమూ. పడుకొని ఆకాశంలో చుక్కల్ని లెక్కబెడుతూ అలాగే నిద్రపోయే వాళ్ళమూ. అమ్మమా తాతయ్యా ఆ కథలు చెప్తూ ఉంటే వింటూ అలాగే నిద్రపోయ్యే వాళ్ళము అని అనేసి.
ఉమ్ అవును నిజంగానే ఆకాశం వైపు చూసుకుంటూ ఆ చుక్కలయి చ్యూస్ చెప్పుకుంటూ అలాగ ఏవో కబుర్లు చెప్పుకుంటూ
అవునవును అప్పుడు బాగుంది. కదా అప్పుడు అందరం అందరూ ఒకే చోట పడుకున్ కునే వాళ్ళు కదా.
అంటే అప్పుడు మన పక్క వాళ్ళు కూడా అక్కడ అలా బయట పడుకునే వాళ్ళు కదా. వాళ్ళతో కూడా కోన్సే ప్ ఆలగా కబుర్ల చెప్పుకునేవాళ్ళం. ఆ పక్న ఈ పక్న అలా ఉహ్
ఉహ్మ్ ఎర్లీ మార్నింగ్ లేచేసేవాళ్ళు.
మంచిదే లేండి మీకు ఇంకా పర్వాలేదు. బయట అలాగా పడుకుంటున్నారంటే ఇంకాఆ కల్చర్ ఇంకా ఉందంటే మంచిదే.
ఇక్కడు కొంచెం పర్వాలేదు. టౌన్ తో పోల్చుకుంటే కొన్ చం బెటర్ అని మాక్ ఇక్కడ కొంచెం పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. విలేజ్ టైప్ అన్నమాట ఇది. అ బాద్ట్మాస్పియరు
అవును అవునవునండి
ఉహ్మ్ ఉమ్ సో అందువల్ల అని చెప్పి కొంచ్ ఉహ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట పిల్లలకి
పొల్యూషన్ వాల్ల కూడా ఎన్ని రకాాల
ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని పొల్యూషన్స్ ఇప్పుడు ఎక్కడ చూడు పొల్యూషన్స్ కదా చుస్తే అప్పుడు వెహికల్స్ తక్కువ్ వగా ఉన్నాయి. పొల్యూషన్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఇంటింటికి టూ త్రీ వెహికల్స్ ఉన్నాయి కదా. టూ వీలర్ కానీవండి. పోర్ వీలర్ కానీ వండి అప్పుడు అంతగా లేవు. ఓన్లీ సైకిల్స్ మాత్రమే ఉండేవి. సైకిల్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ప్లస్ అలాగే మనకి వ్యాయామం కూడా చేసినట్టు ఉంటుంది. సైకిల్ తోక్కడం వల్ల
ఇప్పుడు ఈ జిమ్ కేళ్తారంండి. అక్కడ సైక్లింగ్ కదా ఎక్కువ చేస్తారు. జిమ్ కళ్లి సాైక్లింగ్ చేస బదులు రోడ్డు మీద సైకిల్ చేస్తే వాళ్ళకి ఆ ఇది ఇది సేవ్ అవు డబ్బులు సేవ్ అవుతాయి పెట్రోల్ డబ్బులు సేవ్ అవుతాయి ఆ ఎక్సర్సైజ అవుతుంది పన్ లోవుతాయి కానీ అలా ఆలోచించడం దీకెళ్ళి అ అక్కడ డబ్బులు ఇచ్చి అక్కడ సైక్లింగ్ చేయడమే వాళ్ళకి ఎక్కువ ఇది అంటే అన్ని ఉంటాయి కదా అందులో సైక్లింగ్ ఇ ఒకటి ఉంటది కదా అన్ని రకాల ఎక్సర్సైస్ అలానే
ఉమ్
మంచి బెస్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ అది కూడా
మ్మ్
దొరకడం కష్టం అవుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి
ఉమ్
మీరేంటి డి అమ్ నైట్ డిన్ డిన్నర్ లో ఏం చేస్తారు, మీరు రోజును
ఆ ఆ మేం యాక్చువల్ గా పిండి వడగాని సారీ వడ అంటున్నాను ఇడ్లీ కానీ దోస కాని చేసుకుంటాము, ఇవాళ ఇడ్లీ పెట్టలేదు దోస్ దోసి చట్నీ చేసాం పల్లీల చట్నీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇడ్లీ కారం చేయాలి
ఆ
మ్మ్ పిల్లలు ఎగ్ దోస అడిగారు ఆ అందరూ టిఫినే మా మామయ్య రైస్ తింటారు మిగతా అందరూ టిఫినే చేస్తారు
ఉమ్
ఉమ్ హ్
అసలు మంచిదే అండి టిఫిన్ బెటరు మేము కూడా అలా మారలేకపోతున్నాం అలా అలవాటు అయిపోయి టిఫిన్ బెటర్ అంటున్నారు కదా అంట అ నైట్ ఏంటంటంటే లైట్ గా ఉంటది
ఆ లైట్ గా ఉంటుంది హెవీ ఫుడ్ తీసు ద్దుగా
ఏమి తీసుకోలేం కూడా తీసుకో ఇ మంచిది అంటున్నారు కాబట్టికి బెటర్ అసల చపాతీని చేస్తాను నేను ఆ రోజు ఇంకా ఉండదు.
ఆ
ఐతే ఒక్కో రోజు చేయడానికి అది ఏదో వీలు కాకున్నా కొంచెం ఏదో బాగోపోయినా లేట్ అయినా అలా ఇంకా రైస్ పెట్టేస్తాను.
ఆ అదే హ్మ్
మార్నింగ్ కూడా టిఫిన్కి ఇడ్లీ, దోస ఉప్మా
మార్నింగ్ మా వోల్లు ఇ
స్తాను.
మా వోళ్ళు పొంగలి, ఉప్మా, సేమియ అంటేనే ఇంకా రోజంతా నాకు చుక్కలు కనిపిస్తాయి అట్లే
హాహా
అసల్ తినరే తినరక్క హ్మ్
సే సేమియా కూడా తక్కువే సేమయాను పొంగల్ త క్కువ. అ ఎ ఎక్కొ ఇడ్లీ, దోసే అవుతుది జనరల్గా అయితేను
హ్మ్ మా ఇంట్లో కూడా సేమ్ ఇడ్లీ దోసి ఇప్పుడు మూడు పూటలు పెట్ నా తింటారు మా వోళ్ళు
ఉమ్ అదే మంచి చట్నీ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటది ఇంకాను
ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూను లంచ్ చ్ కూడా అదే ఇచ్చి పంపిమంటారు. ఆ ఆ
బ్యామ్ ఇంకా మరి అసలు రైస్ లేకండా కూడా అంతారు ఒక పూట కన్నా తినాలి కదా
అవును ఆ ఆఫ్టర్నూన్ మోస్ట్లీ రైస్కే ప్రిఫరెన్స్ ఇస్తము.
ఉమ్
మాౌల్ మార్నింగ్ అండ్ నైట్ అయి తే ఇంకా నైంటీ నైన్ పర్సెంటు ఇంకా బ్రేక్ఫాస్ట్ టిఫినే ఉంటుంది.
ఓ అదే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సాయంకాలం కూడ తింటారు
ఆ తింటాం
ఉ ఉ
ఊ వేడిగా చేసుకొని పిండి ఉంటుంది కాబట్టి వేడి వేడి గా ఇడ్లీ గానివ్వండి దోశ గానివ్వండి ఏ అట్లా పోస్తుంది తమో మీ
మీరు రుబ్బి పెట్టేస్తారా వారానికి ఒకసారి అలాగా లేపోతే త్రీ డేస్ కా
ఒక త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి అలా అయ్యే విధంగా పెట్టేసుకు దాన్ మట్ ఇంకా అది అయిపోయిందంటే మళ్ళీ కొత్తగా చేసుకుంటాం ఆ ఈజినే అది
ఈజీను మనకి కొంచెం టైం సేవింగ్ అన్ని రకాలుగాను బెట్రే కదా దా ఓ రెండ రక బెట్టేసు కుంటే ఒక రోజు ఇది ఒక రోజు అది మధ్యలో సేమ్ రెం అలా లైన్ గా వేసుకోకుండా అలా కూడా చేసుకోవచ్చు
ఆ చేసుకోవచ్చు
ఊ ఓ డబ్బాలో వే పిండి ఒక డబ్బాలో దోస పిండి వారానికోసారి రుబ్బేసి పెట్టేసుకుంటాను నేను అదే ఇంకా అ వారం అంతా సరిపోతుంది సండే మాత్రం ఎప్పుడన్నా ఒక్కోసారి పెసరట్లు ఏసుకుంటాం
అవును పెసరెట్లు పెసరెట్లు పెద్దగా తెలియదు ఇక్కడ నాకు విన్నాను కని ఎప్పుడు ట్రై చేయలేదు
ఆ అ ఉ పెసరట్లు కూడా బానే బాగుంటాయి యాక్చువల్ గా దాంతోపాటు ఉప్మా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటది కనీ అది కొంచెం పని టైమ్ టేకింగ్ కొంచెం
ఆ ఈ పెసరట్ అనేది టైం ఎక్కువ తీసుకుంటు దా
ఏంటండి
ఆ పెసరట్ అనేది టైం ఎక్కువ తీసుకు
ఆ అదే అంటే మళ్ళీ అదంతా ప్రిపేర్ వేస్ చేయాలి కదా మనం ఇడ్లీ దోశ అయితే నైట్ చేసేయవచ్చు ఇది అప్పుడు పొద్దున్నే లేచి అంతా చేయాలి లేచి రుబ్బి ఆ అవన్నీ కోసుకుని అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ
ఒకే పెద్ద ప్రాసెస్ అనమాట అయితే ఇది
హా
ప్రాసెస్ ఎ
ఆ ఇక దాంతూట ఉప్మా అంది అసలు బాబ అందుకని ఉప్మా జనరల్ గా చేయను నేను ఆ కలిపి అయితే తక్కువే రెండు కలుపు చెయాలంటే
హ
ఏంటండి
ఇంకేం చెప్పల్సి
నైట్ పడుకునే టైం ఏంటి మీకు
మ్మ్ నేం పడుకునే కొంది లెవెన్ అయిపోతుంది. లెవెన్ లెవెన్ థర్టీ పిల్లని మాత్రం కొంచెం త్వరగా వండుకొని పెట్టేస్తాను ఎర్లీ మార్నింగ్ లో వెయ్యాలి కదా వాళ్ళు
అవునవును మళ్ళీ చక్క పెట్టు ఇప్పుడు కూడా అన్ని చక్క పెట్టుకుని పడుకుంటడానికి
అవును ఇంకా మా హస్బెండ్ రాలే లేదు తను వచ్చాక ఇంకా తనకి చెప్పేసి ఓకే సార్ తను కొంచెం లేటుగా వస్సారు. టెన్ కల్లా వస్సారు ఇంగ తనకు పెట్టి కాసేపు వాకింగ్ చేసి